హలో అ బాగున్నారా అండి ఆ బాగున్నాంమం మళ్ళీ నా వాయిస్ నాకే వినిపిస్తుంది నాకైతే క్లియర్ ఇక్కడ క్లియర్గ లేదూ నాకైతే బానే ఉంది నీ వాయిస్ క్లియర్గుంది
మీ క్లియర్గనే ఒస్తుంది మీ వాయిస్ కూడా నాకు క్లియర్గానే ఒస్తుంది బట్ నా వాయిస్ మళ్ళీ నాకే వస్తుంది
ఎం చేసిండు ఇయ్యాల ఇవళ్ళ టమట కర్రీ చేసానండి ఇయ్యాల హాఫ్ డే స్కూల్ కదండీ టమాటా రేట్ కూడా తక్కువనే ఉంది ఆ ఔను గా అవును హాఫ్ డేస్ల్ స్కూల్ ఐతే ఔన సెవెన్ థర్టీకెల్లి టువెల్క ఆ ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ అండి అయి ఒచ్చారు అండి పిల్లలు టెన్త్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి గదా ఔను టెన్త్ ఎగ్జామ్స్ నదుస్తునాయి మా బాబుకీ టెన్త్ కాదు గన్ ని వాళ్ళ స్కూల్ సెంటర్ పడ్డది ఐతే ఓక కే టెన్త్ ఎగ్జామ్ న్న రోజ్ జ్ ఆఫ్టర్నూన్ స్కూల్ వాళ్ళకి ఇప్పుడు అందర్కి నడుస్తుంది అదే ఎయిట్ టు ట్యూవ్ల్ టెన్త్ ఎగ్జామ్స్ ఐపోయినం కా మళ్ళీ నీళ్ళకు ఉంటాయి అనుకుంట ఔనౌను మార్నింగ్ ఉంట ఫైనల్ ఎగ్జామ్స్ ఔనం ఏటా ఎళ్తున్నా మరి ట్రిప్కి సమ్మర్లో ఆ ఇంకా ఏం ప్లానింగ్ లేదండి ఇగ పిల్లలకి ఎగ్జామ్స్ ఐపోయిన తర్వాతె
ఆంతే ఉంటది
తే ఉంటది ఏమనంటె అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఔనండి మీరెళ్తారా అండి ఏటన్నా మేమేటు లేదు ఇంట్లనే ఉమ్ తిన్నారా అండి ఆ తిన్నం తినేసే ఇది ఉస్తూన్నా ఇంతకు ముందు ర మా ఊరిక ఒచ్చింద ఐతే నేను అది తీశేశిన ఉమ్ యాప్
మా అక్క మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది ఇట్ల కాల్స్ టాస్క్ ఒచ్చింది అనేసి
అనేసి ఉమ్
సొ మళ్ళీ డౌన్లోడ్ చేస్కొని చూసేసరికి ఇట్లా కాల్ చేయాలి ఇట్ల మాట్లాడాలి అనేసి ఉంది అద వాయిస్ ఒక్క నిమ్షం మళ్ళీ చేస్తే వాయిస్ నాది నాకే వినిపిస్తుంది